ఆ హాయ్
బాగున్నావా
ఆ బాగున్నాను మీరు బాగున్నారా
నేం బాగున్నాను ఏం చేస్తున్నారు
నథింగ్ మచ్ ఏం చేయట్లేదు ఖాళీ మీరు
నేను ఖళీగానే ఉన్నాను, ఈ రోజు ఆఫీస్ లీవ్ బ్యాంక్ హాలిడేగాబట్టి ఇంట్లో కూచ ఉన్నాను,
ఓ వీకెండ్ అయితే
వీకెండ్ ఈరోజు వీకెండ్ మళ వెళ్ళి వర్క్ చేయాలి రేపటి నుంచి, మళ్ల
ఓ
ఇంకా మీకు మార్నింగ్ ఎర్లీగా లేవడం ఇష్టమా లేకపోతే నైట్ అంతా, ఫుల్ గా వర్క్ చేయడం ఇష్టండి మార్నింగ్ పర్సన్, మీరు నైట్ పర్సన్,
నేను ఆల్మోస్ట్ నైట్ పర్సన్ నేను ఎక్కువ యాక్టివ్ నైట్ లో ఉంటాను, అనుకుంటా అవుల్లాగా
నేను కూడా అంతే నాకేమో తెలీయదు మార్నింగ్లో ఆ వైబ్ రాదు వర్క్,
అవును లిటర్ల్ లేజీ లేజీ అనిపిస్తుంది.
అదే నైట్ లో వర్క్ చేయగానే వావ్ ఎంత యాక్టివ్ గా హైపర్ యాక్టివ్ గా వర్క్ చే చేస్తాను నాకే తెలీదు నైట్ లో ఇంకోటి వచ్చి నేను నైట్ చిప్ కూడా చేశాను కాబట్టి ఆ హ్యాబిట్ అయిపోయింది నాకు
నైట్ అవును మేల్కోవడం ఎక్కువ టైం వరకు
ఫుల్గా వర్క్ చేయడం పడుకోవడం నైట్ ఫుల్గా వర్క్ చేయడం సో
మీరు వర్క్ చేస్తూ మేల్కుంటున్నారు. నేను సోషల్ మీడియాలో మేల్కుొంటున్నా అనుకుంటా,
సోషల్ మీడియా అవును అది, అది కూడా అంతే నేను కూడా అంతే కదా గు వర్క్ చేసి ఇంటికి రాగానే నిద్రపోండి డైరెక్ట్ గా ఇప్పుడు టైం అవుతుంది కాబట్టి పడుకోవాలి కదా లేదు సోషల్ మీడియా మూవీస్ ఇవి చూసుకు చూస్తూ చూస్తూ మార్నింగ్ అయితది మార్నింగ్ లో పడుకోవడం ఇంకో మోస్ట్లీ ఇప్పుడు నైట్ షిఫ్ట్ వదిలినా గానీ నైట్ షిఫ్ట్ వదిలేసాను, కానీ న వైపు పోలే నైట్ లో వర్క్ చేయడం,
నైట్ ఎక్కువ యాక్టివ్ గా ఉంటాం అనిపిస్తుంది.
ఒ నైట్ లో
మార్నింగ్
ఉంటరు. వర్క్ చేయలా అనిపిస్తది ఎందుకంటే అప్పుడు మనకి లేజీినెస్ అనిపియదు,
జస్ట్ లేసి ఉంటాము అండ్ ఆ మూడ్ కూడా అంత మంచి ఉండదు.
అవును ఎవ్వరు ఉండరు అంతగా అప్పుడు వర్క్ చేయాలనిపిస్తది. ఇంట్లో కూడా పనులు కూడా ఏమైనా చేయాలంటే, కూడా నైట్లో ఎవరు డిస్టర్బ్ అవ్వద్దు కాబట్టి, ఆ నేను వర్క్ చేయడం అనిపిస్తది ఇప్పుడు రీసెంట్గానే, ఒక టూడేస్ బ్యాక్ కు ఈ కిచెన్ ఒకలాగా అనిపించింది క్లీన్గా అనిపిలేదు. నేను ఎం చేసానంటే, హ నాకు ఎలాగోలా లీవ్ ఉందనేసి నెక్స్ట్ డే నైట్ ఫుల్గా కూర్చొని కిచెన్ మొత్తం క్లీన్ చేసేసి మొత్ మొత్తం పేపర్స్ అంతా చేంజ్జేసి మొత్తం అది ఏమో నాకార్ధంకాలే అందరూ పడుకొనినున్నారు. పాట పెట్టానా పాట పెట్టి అంత పనులు చేయడం పాట
ఇంకా పా ఆ పాటలు వింటే ఇన్ ఆటోమేటిక్ అని అదే అవ్ తుంటాయ్ ఆటోమేటిక్గా మనం చేయాల్సిన పని గుడా లేదనుకుంటా,
ఇంకొటేమంటే ఆ పాటల్ గూడా స్లో మోషన్ ఉండగూడదు.
హ బిటుండాలి.
ఆ అప్పుడే వర్క్ చేయాలనిపిస్తది అవును అప్పుడే వర్ చెయాలనిపిస్తది లేక్పోతే అనిపిదు
అవును
అదేందో నాకు అర్థంకల బట్ ఒక పాట స్లోగా పోయిందనుకో ఆవర్ చేయలనిపినే యదు హ ఆ ఫిలే రాదు అందుకు నేను మోస్ట్లీ పాటలు పెట్టి ఆ పాటల్ పెట్టి మొత్ తం క్లీన్ జేసీ పడుకునేస్ అప్పుడే ఒక హ్యాపీనెస్ అనిపిస్తాది ఓ వర్క్ జేసేసి పడుకున్నాను మొత్తం అం
ఉ
లేకపోతే వర్క్ చేయకపోతే అయ్యాయో లేదు ఓ బీట్సాంగ్స్ లైక్ మోస్ట్లి డ్రా వ్ ఆ వ్ లైక్ ఇంటర్నేషనల్ సాంగ్స్ లైక్ కేప్ఆప్ సాంగ్స్
ఆ ఇంకా ఫుల్ వైబ్ అది
ఇంకా దాంట్లో బీటిఎస్ సాంగ్స్ వింటే ఇంకా వైబ్ అనిపిస్తది నాకు
వాళ్ళ సాంగ్సే వైబు
వైబ్ అది మో మోస్ట్లీ నేను స్లో సాంగ్స్ వినాను వాళ్ది వైబు
ఫుల్ వై అసల్ దాన్ దాన్ని వింటూ మనము మొత్తం ట్రావెల్ జేసేవచ్చు
అవును డైనమెట్లాంటి సాంగ్స్ అయితే బలే ఇష్టమ్ ఇలాంటివి ఒక సాంగ్స్ వింటు వింటూ ఆ అట్టే గడపేస్తాను మోస్ట్లీ నేను ఇప్పుడు ఆఫీస్కి వెళ్తే కుడా సాంగ్స్ వింటు వింటూ వెళ్పోత అప్పుడే కొంచెం యాక్టివ్నెస్ అనిపిస్తది నాకు లైక్ మార్నింగ్ బస్ కాకపోతే అది ఆఫీస్కి వెళ్ళేటప్పుడు బోర్ లైక్ ఏమంటారు ఇలాగ సడ్నెస్ హ ఓ ఆఫీస్కి వెళ్ళాల అలా అనిపిస్త పాటల్ వింటూ ట్రావెల్ జేస్తూపోతే ఆఫీస్ చాల బాగనిపిస్తది ఒకే ఒకటి ఏదో ఒకటి వైబ్ ది అనిపిస్తది అందుకే మోస్ట్లీ నేను నైట్ పర్సన్ని నైట్లో వర్క్ చేయడం ఇష్టం
నాకు నైట్ లో మేల్కోవడం ఇష్టం
అదే నైట్ లో మేల్కోవడం నైట్ లో పాటలు వినడం నైట్ లో ఏదో వర్క్ చేటాం అల
ఫ్రెండ్స్ తో నైట్ అవుట్ ఎంజాయ్ చేడం ఫ్రెండ్స్ తో కజిన్స్ తో నైట్ ఆవుట్
యాక్చువలీ మా పాత ఆఫీస్లో ఉన్నప్పుడు నైట్ షిఫ్ కాబట్టి నేను ఇంటికి బయలుదేరి వచ్చేటప్పుడు మేము ఈ ప్లాన్ చేస్ లైక్ ఫ్రైడే అయితే మే మాకు అప్పుడు ఇంటర్నేషనల్ కాబట్టి సాట డే సండేస్ లీవ్ ఇస్తారు మేమేం చేస్తాము మాట్లాడుకుంటాం అందరు ఈవినింగే వెళ్ళేటప్పుడు ఆఫీస్కి ఇలాగ మనము ఈవినింగు ఇంటికి వెళ్ళేటప్పుడు నైటు మనం అ ఒక ప్లేస్కి వెళ్ళి బిర్యానీ తిందామా లేకపోతే కాఫీ తాగుతామా అలాగని మేము ప్లాన్ చేసుకుంటాం ప్లాన్ చేసుకొని ఈవినింగ్ వెళ్ళేటప్పుడు డ్రైవర్ అన్నతో మాట్లాడతాం క్యాబ్లో హలో క్యాబ్ అన్నతో మాట్లాడి అన్న ఇలాగా వెళ్ళాలి అనేసి ప్లాన్ ఉంది అక్కడ ఆపుతారా ఆ ఆపుత తము ఆ అన్న కూడా బాగా ఫ్రెండ్లీ ఇంకోటి వచ్చి మాకు ఆపడం అలో లేదు బట్ మేము చేస్తాం చేసి అడిగి కెళ్ళి తినేసి అన్నకు కూడా అన్న వద్దంటాడు డ్రైవర్ అన్న కానీ మా నచ్చదు వాళ్ళతో మన కోసం వెయిట్ చేస్తున్నారు వాళ్ళ టైం వదిలే సి సో ఆ అన్నకు కూడా ఏమున్నది తీసుకొచ్చి టీ తాగడం లే పోతే కాఫీ తాగడం లేక పోతే బిర్యానీ తినడం నాకు అని నాకు ఒక ఒక అనిపించేది నైట్ వెళ్ళి ఇలాగ ఫ్రెండ్స్ తో తిరగడం డ్రీమ్ అనేది కంప్లీట్ అయ్యింది
నాకు ఇంకా అవ్వట్లేదు అది నేను ఇంకా చాలా టైం వెయిట్ చేయాలేమో అది
ఆటోమేటిక్ వచ్చేస్తది వైబ్ వచ్చేస్తది నాకైతే నైట్లో తినడం నైట్ టౌలు కాబట్టి మనకి అది బాగా అనిపిస్తుంది ఫ్రెండ్స్తో తిరడం నా లైఫ్ లో నేను నైట్ షిఫ్ట్ చేస్తా చేస్తాను అని అనుకోలేదు బట్ ఒక్కసారి ఆపర్చునిటీ వచ్చింది కాబట్టి ట్టి చేశాను అండ్ ఇలాంటి వేలో లైక్ ఇలాగ ఫ్రెండ్స్తో తిరగడం తినడం నైట్లో అలా ఎక్స్పెక్ట్ చేయలేదు అలా జరిగింది బాగానిపించింది నాకు ఓకే నా ఒక డ్రీమ్ అయినా ఫ కంప్లీట్ అయింది అని అనిపిస్తుంది నైట్లో బాగా ఇంకోటి వచ్చి నైట్లో మనకి ఏమంటే ఎక్కువగా డిస్టబెన్స్ ఉండదు
అవును సైలెంట్ సిస్టమ్
ఇంకోటి వచ్చి ట్రాఫిక్ ఉండదు నైట్లో ఇంకోటి వచ్చి హోటల్స్ ఎక్కడికైనా వెళ్తే అక్కడ వెయిట్ చెయాలనిపించదు ఎవరు ఉండరు కాబ బట్టి మనకి ప్లేసెస్ దొరుకుతాది ఈజీగా వాళ్ళం
అవును
ఖాళీగానే ఉంటది కాబట్టి మనం ఎలాగైనా మనం ఎలాగైనా ఉంటే కూడా ఎవ్వరేం పట్టించుకోరుు లేకపోతే మనం మార్నింగ్ టైమ్ లో వెళ్తే అందరు మనం చూసినట్టు మనం ఏమన్న ఫ్రెడ్స్ తో మాట్లాడు నవ్వితే బలెగుంటది ఆ.... ఫీల్ రాదు బట్ నైట్లో బాగుంటుంది అవును నాకు బాగా ఫీల్ అయ్యంది వచ్చి నైట్ నైట్ లో మనం పీస్ఫుల్గా ఉండొచ్చు కానీ సేఫ్టీ ఉండదంటారు బట్ మనము వెళ్ళే ఫ్రెండ్స్తో ఉంటే మన ఫ్రెండ్స్ ఎలాగో సేఫ్టీగా ఉంటారు కాబట్టి అలాగ ఉండాలి ఫ్రెండ్స్ త రూం ఫ్రెండ్స్ గ్రూప్ మనం ఫ్రెండ్షిప్ గ్రూప్ వచ్చి కొంచెం బాగుంటే మనం సేఫ్ గా అనిపిస్తుంది స్తది
అవును ఎవరో ఒకరు తోడుండాలి అమ్మాయిలకి అఫ్ కోర్స్ ఒకటే వెళ్తే ఉండదు సేఫ్టీ ఆ టైం కి
బట్ మేము వెళ్ళే టైంలో వచ్చి మాతో పాటు చాలా ఫ్రెండ్స్ ఉంటారు కాబట్టి బాయ్స్ కూడా ఉంటారు కాబట్టి ఒక సేఫ్టీనెస్ అనిపిస్తది నైట్ లో ఒక తప్పుగా ఎవరైనా మిస్బిహేవ్ చెయ్యరు
అవునవును
అందుకే నాకు ఎవరైనా ఒక ట్రస్టబుల్ పర్సన్స్ తో ఎల్లి ఎళ్లినప్పుడు మనకి సేఫ్టీగా అనిపిస్తది.
ఆ ఆ ట్రస్ట్ కూడా చాలా కష్టంగా వస్తుంది.
ఫ్యామిలీ మెంబెర్స్ తో కూడా ఎల్తే కూడా ట్రస్ట్ ఉండొచ్చు, కానీ ఫ్రెండ్స్ తో ఎళ్లడం ఒక ట్రస్ట్ సం పాదించుకోడం అది చాలా కష్టంగా వస్తది. అవును బాయ్ అయినా గానీ గర్ల్ అయినా గానీ ఒక ట్రస్ట్ రావట్ తటం వాళ్ల మీద అది చాలా కష్టమే.
హలో డిపెండ్ చెయ వాళ్ల మీద డిపెండ్ అయిపోతం.
వాల్లు ఎలాగంటే మనతో ఎలా బిహేవ్ చేస్తున్నారు ఫ్రమ్ ద బిగినింగ్ నుం నుంచి మనతో నైట్ ఎండ్ వరకు ఎలాగ ఉన్నారు వాళ్లు, సో ట్టుంటే మనం వ వాలతో నైట్ లో ఎల్లడ ఎళ్లడం కూడా బావుంటంది.
ఆహ్ అండ్ మీరు చెప్తాంటె నాకు ఎక్స్పీరియన్స్ చేయాలని ఉంది చాలా ఫాస్ట్ గా.
నో ప్రాబ్లం మీరు జాబ్ చేస్తారు కాబట్టీ, జాబ్ చేసినప్పుడు మీరు కేర్ఫుల్ గా ఫ్రెండ్షిప్ చేసుకోండి బాయ్స్ అయినా గానీ గర్ల్స్ అయినా గానీ. సో ఆ కేర్ఫుల్ గా చేసినప్పుడు ఇంకోటంటే చాలా డిపెండెంట్ అవ్వడ కండి ఎక్కువగా డిపెండెంట్ అయితే మనం మన ఏమైనా తప్పు చేయగలుతాం అందుకే సో ఒక ట్రస్ట్ వచ్చేలాగా జస్ హాయ్ హలో లాగా చాలా క్లోజ్ గా ఎళ్లకుండా వాళ్ళు తప్పు చేయకుండా ఉండేలాగ చూస్కోండి అంతే. మీరు ఎక్స్పీరియన్స్ చేస్తారు చూడండి ఒక నైట్ షిఫ్ట్ చేయండి అటోమేట్ టిగ్గా మీరు ఎక్స్పీరియన్స్ అవుతారు.
ఓకే
ఆల్ ద బెస్ట్ ఫర్ యుర్ ఫ్యూచర్ మీరు జాబ్ చేయండి నైట్ షిఫ్ట్ చేయండి ఓ కసారి అయినా లైఫ్ లో ఓకే. ఉంటాను తినడానికెళ్లాలి ఇప్పుడు బాయ్.